చె చెప్పండి
ఇంకా మీరే చెప్పాలి ఏదైనా
హ్మ్ ఏముంది సిస్టర్ మేము అచ్చినా కూడా మేము మీరు అం చెప్పినంతలో లొకేషన్ దాకా కూడా తెలువదు నాకు ట్రైన్ వి
ఆహా అయినా మీరు కాజీపేట దగ్గరే దిగుతారు కదా
హాల్లో
కాజిపేట తర్వాత వరంగల్ తర్వాత నెక్ కొండా కేసముద్రం దాని తర్వాత మా బాద్ ‌త్రీ స్టేషన్స్ తర్వాత మాదే
ఉహూ
మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే విలేజ్ కి రావాలనుకుంటే ట్రైన్ కే వస్తారా సిస్టర్
ఆ ట్రైన్కే వస్తాను సిస్టర్
అవునా ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిల్‌గా యూజ్ చేసుకోవట్లే
హఆహ్
ఫ్రీ బస్సు ఫ్రీ ఫ్రీ బస్సు పెట్టిండు కదా యూజ్ చేసుకోవట్లే అంటున్నా
చేసుకోట్లేదు సిస్టర్
అయిన యూకే ఎందుకు పోతాం సిస్టర్ మనం
ఆ ఇక ఫ్రీ బస్ అయినా గానీ ఇప్పుడు అబ్బాయిలకి చార్జెస్ ఎక్ క్కువ ఉంటాయ్ కాదా సిస్టర్
అవును సిస్టర్ డబల్‌కి డబుల్ పెట్టేసిల్లు
హమ్ అందుకని ఆ ఎల్లమ్ ఇగ ట్రైన్ అయితే ఇద్దరికి హండ్రెడ్ హండ్రెడ్ అయిపోయిద్ది అదే ఫ్రీ బస్ అయితే అబ్బాయిలకి సిక్స్ హండ్రెడ్ అయిది
అవునంటా నిజమే
టూ హండ్రెడ్ తో పోయేది సిక్స్ హండ్రెడ్ అయితాది
మేము కూడా సిస్టర్ మొన్న టెంపుల్ కెళ్లినాం భద్రాచలం కి సరే మాకు ఫ్రీ బస్ యే కదా మా తమ్ముడి వాళ్లకు ఐయ్యిది కావచ్చు ఒక ఫిఫ్ పీఫ్ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఏమో అనుకున్నా అంతే కదా సిస్టర్మ్యాగ్జట్ అనుకుంటే పోవడానికే అయినయి తెలుస సిస్టర్ అంత అసలు
ఆహ్
వామ్మో ఏంటి ఇట్టాదా ఒక త్రీ టైమ్స్ దిగినాం ఎక్కినం అంతే
డబల్ చార్జెస్ పెట్టారు సిస్టర్ వాళ్ళకి
సిక్స్ హండ్రెడ్ అదే ఇంతకు ముందు అయితే సిక్స్ హండ్రెడ్ లో ఫ్యామిలీ మొత్తం పోయేది వచ్చేది అట్లు ఉండేది
ఉహ్ హు
ఇప్పుడు ఒక్కరికే పెట్టిలు సిస్టర్ అమ్మ అసలు అది పెట్టకుంటున్నా అయి
అసలు ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు ఛార్జెస్ ఎవరు పెంచమన్నారు
నిజం అసలు ఫ్రీ బస్ ఎక్కదంటే నిజంగా అసలు అమ్మాయిని పురుగు కంటే హీనంగా చూస్తారు సిస్టర్ కదా అసలు బస్ ఏమో కానీ అవునా కాద నాకైతే అట్లనే అనిపిచింది పురుగు కంటే హీణంగా ఎక్కండి ఎక్కండి దిగండి దిగండి మీరు ఆపందగా ఆప్తామా అని అనుకుంటా అంటారు కండక్టర్ వాళ్లు డ్రైవర్ వాళ్లు గిట్
కాపోతే చాలా మంది యు బాగా యూస్ చేసుకున్నారు బస్సులు మాత్రం
ఏం యూజే అంటే మీర అన్నట్టు చూస్తే ఈ లవర్స్ ఉన్నవాళ్ళు ఈ డైలీ పని నిజంస్ సిస్టర్ వీళ్ళకి ఉన్న వీళ్ళకే ఉంది ఇగ అది మనం ఎప్పుడో ఒకసారు బోయినోళ్ళకి లేదు
ఎక్కు అంటే దగ్గర దగ్గర స్టేషన్ స్టేషన్స్ ఉంటాయి కదా సిస్టర్ పని
అవును
బాగా యూజ్ అయితాంది
ఆ వాళ్ళు ఇక్కడ ఎక్కుతాళ్ళు అక్కడ దిగుతాళ్ళు ఇంక ఇంక వీళ్ళ వల్ల ఎప్పుడో ఒకసారి ఎక్కేటోళ్ల కూడా
ఉమ్
మళ్ళ అందరినీ కలిపి తిడతారు సిస్టర్ అసలు ఏందో గాని
మొన్న అయితే లేడి కండెక్ట్ ర్ తిడుతానే ఉన్నది ఈ ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టి అడ్జెసిండు ఇడ్జెసిండు తిడుతనే ఉ
అవును ఫ్రీ బస్ పెట్టడం వల్ ల్ల చ ఎట్లా గర్ల్స్ మా బస్ అక్కడ కూడా ఎట్లుంటారు
ఉమ్ తిట్టడమే ఇంకా కండక్టర్ ఆంటీ తిట్టడమే కతం డ్రైవర్ అంకుల్ తిట్టుడే
ఉమ్ హుహు
అమ్మో
ఇప్పుడు బస్సులు మళ్ళా పెట్టారు కదా సిస్టర్ కొత్త బస్సులు కూడా వేపిచ్చారు కదా మహా లక్ష్మి అని
అవునా దేనికి సిటీ లో వేయిచ్చిల్లా
ఆ సిటీలో ఉన్నాయి మహాలక్ష్మి బస్లు
ఏం బస్సులు సిస్టర్ అసలు ఒక్క మొన్న మొన్ననయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పోదామని రెడీ అయి పోతే నైన్ థర్టీ పొయ్యినోళ్ళము లెవెన్ అయింది బస్ వచ్చేసరికి ఆ ఎండలా నిలబడి నిలబడి కర్రె కాకులు అయినాం అసలు
ఉహుహు
ఓరు సిటీలో అన్ని బస్సులు పెట్ పెట్టలేదు కనీసం ఈడ అర్ధ గంటకు ఒక్క బస్సు గంటకు ఒక్క బస్సు పెట్టినా మంచి గుండు గంటన్నరకు ఒక బస్తా అంట
ఆ అవును ఫ్రీ బస్ అని ఆ ఫ్రీ బ మా అమ్మమ్మ అయితే ఏం జేసెది దెల్సా సిస్టర్ ఇయ్యో మేము మ హెబ్బాల్ ఎళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ జర్నీ మాకు ఇంటికాంచే అయితే ఏమంటది దెల్సా ఎటైన ఎళ్ళాలంటే ఫ్రీ బస్ ఉందిగా ఆధార్ కార్డు తీసుకొని ఎళ్ళండని ఛార్జీలకు డబ్బులు కూడా ఇవ్వదు
వామ్మో నిజం సిస్టర్ అట్లనే తయారయిల్లు
ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇచ్చింది అనుకో వాటికన్ వాటికి సరిపోయే అన్ని సరుకులు చెప్పిద్ది ఆ డబ్బులకి వచ్చే అన్ని సరుకులు జెప్ పెద్ది బస్సు వోమ్మంటది ఆ బస్ ఏమో గంట కొత్తదో రొండు గంటలకు ఒత్తదో ఎప్పుడు ఒత్తదో తెలిదు
మొన్ మొన్న మాగూడా అట్లనె ఐంది సిస్టర్ మా అమ్మ అట్లే ఏం లేదు ఇంగ పైసలు ఇచ్చింది ఎందుకైనా మంచిది బస్సులు ఎప్పుడు ఒ తియో తెల్వది ఏం నిలవడతరు ఆ బస్ ఆ బస్సు ఓతే ఆటో కన్నా రాల్లి అనేసి ఇత్తది కానీ మాకేమనిపిత్తది తీరా ఎక్కిన తర్వాత అయ్యా చి అయింది ఇబ ఈ పైసలు దాసుకొని బసుకొత్తే అయ్
ఆ అహ ఒక్కొక్కసారి మనం ఆటో ఎక్కి కొంచెం ఒక ముందుకెళ్ళే సరిగా బస్
ఆ బస్ ఒస్తది ఓవర్ టేక్ జేసుకొని ఓ
ఆ మళ్ళా ఆ కదా అరే ఆ ఒక ఐదు నిమిషాలు ఆగితే బాగుండు అని పిస్తది
ఉమ్ మంచిగ తొందరలో పోదుము మళ్ళా మనీ కూడా ఉండేటియి అని పిత్తది
త అంత సేప ఆగిన రావవ్ వి ఇట్లా ఆట వెక్కి అట్లా వెళ్ళే సరికి వస్తాయ్
తయ్ అవును
నాకైతే ఛాన్స్ ఇట్ల జరిగింది సిస్
నా నాగూడా సిస్టర్ అందుకే అంటా నేను వేడి ఏసేదేదో పూర్ ర్తిగా వేట్ ఏద్దం అనుకుంటా నేనయితే
జూడు ఒక్కొసారి గంట వెయిట్ జేషినా గాని రావు
అస్సలు రావు సిస్టర్ మన బ్యాడ్లకప్పుడు మళ్ళ మనం మనం చూడు చూడండి మనకు అదే టైమ్ ల జర్నీ వడ్
ఆ అహ్ బస్సెస్ తో బానే ఉంది అసల్ ఇక్కడ ఉన్నాయి గాని బస్సులు ఇక్కడ కూడా అసది ఒక్క బస్ కూడా ఖాళీ ఉండదు
సిడ్డిలో గద ఇంకా తిరుగుతానే ఉం టయ్ ఇంగ సిటీలో జాబర్స్ ఎక్కువ గదా
అందుకే ఇక్కడ ఎస్ట్రా బస్సులు ఏపిచ్చారేమో
ఊహ్మ్ ఎక్స్ట్ర ఏపిచ్చినా గూడా కొంతమందికి ఇంత డిస్ ఇంత డిస్టెన్స లేదంటే ఈ ఒక డేలా ఇం ఉమ్ ఇన్ని ఇంత ఒక వన్ టైమ్ టూ టైమ్స్ ఎక్కాల అన్నట్టుగా వెట్టినా అయిపోతుండే సిస్టర్
ఊమ్
అసలే ఫ్రీగా వెట్టేసరికి అమ్మ వాల్యూ లేకుండా చేసేసిండు
ఉహ్ ఊహ్హ్
అవును సిస్టర్ అదేంటిది మొన్న ఇల్లులు ఒక థౌజండ్ ఇల్లులు దాకా గులగొట్టిల్లన్నర్ న్యూస్ ఒచ్చింది ఖమ్మం మీ సైడ్ ఏనా అది
ఆ అవున్ సిస్టర్
ఇంత దారుణం అసల్ అదైతే అంతే అమ్మా మరి ఎందుకది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అది మరి నిజంగానే
ఏమో సిస్టర్ నాకు అంత తెేలు మా హస్బెండ్ రోజు అదే న్యూస్ చూస్తుండు కానీ నేను అంత పట్టించుకోను నేను అవి న్యూసెస్
నిజం చిన్న పిల్లలు ఒక ఆమెకి అయితే త్రీ మంత్స్ అంట బాబు చెట్టు కింద ఉన్నరు తెలుసా సిస్టర్ అ అసలా బాబు చెట్టు కిందో చెట్టు కింద ఉయ్యాల వేసి ఇట్ల ఒక మంచం అడ్డు పెట్టిరు బాబు
అ వాళ్ళు సొంత ఇల్లులు కట్టుకున్నారంట క దాంట్లో కదా అపార్ట్మెంట్లలో
ఆ వాళ్ళ సొంత అంటే ల్యాండ్ వాళ్ళకి సొంతమేనంటే ఎవరు అంతకు ముందున్న కలక్ సరే పర్మిషన్ ఇచ్చిండంట ఆ ఇప్ ఇప్పుడు ఆయన చెప్పిండు నేనే సైన్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఆ ల్యాండ్స్ మీరు ఎట్లా కూల కొడతారు అనేష్ అయితె అన్నడు
మరి ఇప్పుడు వాళ్ళకి అసలు అది డబ్బులు కట్టిస్తారు ఆ ఇల్లులు మళ్ళా కట్టుకోవాలంటే ఎంత టైం పట్టిద్ తీ అ పిల్లలు అప్పటి దాకా ఎక్కడ ఉంటారు చిన్న చిన్న పిల్లలు
గవర్నమెంట్ గవర్నమెంట్ అంటాం గనీ అసలు ఏ గవర్నమెంట్ని కూడా నమ్మేటట్టు లేదు సిస్
ఊ అవును
అందరు ఏదో మంచి చేస్తారు అని అనుకున్నారు గానీ అరే నువ్ మంచి చేయకపోయినా మంచిదే కాని చెడు చే ఇయోద్దు
అసలు రేవంత్ వచ్చినా కా నుంచి దరిద్రమే జరుగుతుంది
నిజం సిటీల ఇప్పుడు మీరుండే అంటే సిటీలో కూడా మీరుండే ఏరియాకి ఏదైనా ఇవదు ఫ్లాట్లు కూడా కూల కొడతండుగా అపార్ట్మెంట్సా
ఏమో సిస్టర్ ఇటు కాదు అనుకుంటా
ఊ ఏదో స్టాచు కట్టాలని అప్
ఆ అదే అపార్ట్మెంట్స్ కూడ ఒక చిన్న పాప మాట్లాడిందిన్నారా ఎట్లా మాట్లాడింది అసలు మాటలునైన బుద్ధి తెచ్చుకోవాలి
కాలేలు ఏ వస్తలు అట్ల చిన్న చిన్న పిల్లలు ఘోరంగఎడతల అసలు వాళ్ళయితే
స్కూల్స్ అవన్నీ పాపం ఎంత కష్టపడి కట్టుకున్నారో వాళ్ళు
అంతేగా సిస్టర్ ఈ రోజులలో ఏం లేకున్నా ఓనిల్లు ఉండర్లాని చాల మంది ఇల్లు కోసం కష్టపడతారు
ఆ సొంత ఇల్లు కోసం ఎంత కష్టపడతరు ఏమున్నా లేకపోయిన మన ఇంట్లో మనం ఉన్నది లేకపోయిన తింటాం అద బయట వేరే వాళ్ళ ఇంటికాడ ఉంటే ఎట్లుంటది
ఉ కొంచెం అసలు ఆలోచన కూడ లేదు వాడికి తెలికుండ అనవసరంగ పేద ప్రజలతో లైఫ్ తోటి ఆడుకుంట ఉండడు మరి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడ కూడ తాలో ఉన్న వాళ్ళకెమన్నా మనీ ఇట్లా ఇచ్చే ఇచ్చే ఇస్తర సిస్టర్
వాళ్ళు అడిగితే ఇస్తార అనుకుంట అయిన డబ్బులు ఇచ్చినామాత్రం వాళ్ళు యాడ కట్టుకుంటారు సిస్టర్ వాళ్ళు అక్కడే అదే వాళ్ళ ప్లేస్ కద వాళ్ళ ప్లేస్ కూలుగొడ్తే ఇంక
ఈడ కట్టుకున్నదే కొంచెం వే ప్లేస్ మరి మరీ సిటీలో అసలు ప్లేస్ లేకుంటేనే ఉంటద సిస్ సిటీ అంతా అదిగుంటాద
కాదు ఇప్పుడు కట్టుకునే ఇల్లు కట్టుకున్న ఇల్లులుకు కూల కొట్టకుంటా వేరే ప్లేసులలో కట్టుకోవచ్చు కదా
ఆ అదే కాాలీ ప్లేస్ల పెడితే అయిపోవ స్టాచు ఏదో వీళ్ళకన్నే పెట్టాలనేముంది
ఒక్క స్టాచ్యు కోసం అన్ని ఇల్లులు అన్ని కుటుంబాలు
ఓ ఓటడిగినప్పుడు గుడ స్టాచ్యూనే ఎయ్యి ఓటో అనో నువ్వు వెట్టిన స్టాచ్యూ ఎస్తది పో ఓటనాలే
ఊ
అంతే అంతే నువ్ వెట్ టిన స్టాచ్యూ ఆ నీకు ఉన్నటువంటి ఆ ముగ్గురు ఆ ఆ వాళ్ళు ఆ కలెక్టర్ వాళ్ళు వాల్లే ఇస్తారని అనాలి ఇగ
కని క సిస్టర్ మన సైడు ఓట్లప్పుడు డబ్బుల్ బంచుతరు గ అవి తీసుకోద్దు
ఆ చాన మంది అవి తీసుకోవడం వల్ల అయిన కొంతమంది తీసుకోరు సిస్టర్ నిజంగా కొంతమంది దీ
అవి తీసుకోకు అయ్యి తీసుకోకుంటుండి అప్పుడు క్వశ్చ్యన్ అందుకే ఏం గద అని తీసుకున్నాం ఓటు వాళ్ళు కొనుక్కున్నట్టే అయితది మన ఓటు
ఉ కాద్ సిస్టర్ కొన్నా కొనకున్నా ఇప్పుడు మన ఇంటి పక్కనోళ్ళు ఎవ్వరన్నా తీసుకో కుంటున్నారనుకో అట్ల వాడ మొత్తం తీసుకోకుంటుంటే మంచిగున్ ఇప్పుడు మనం తీసుకోమే మన ఇంటి పక్కటోళ్లు తీసుకుంటార ఎట్లా పెరు పోతంది ఆ వాడకి ఇచ్చినా అంటే మనం ఆ వాడలనే ఉంటాంటిమి అవున కదా ఇ వాడ మొత్తంలో మన పేరు కూడ పోతది అట్లనే ఫస్ట్ ఆ మనం యూని టి గా లేము అందరం మనం యూనిటీగ ఉంటే గవర్నమెంటు ఇట్లు ఉండాలో అట్లనే నడుపుతది
సిస్టర్ కాల్ కట్ జేస్తర చేయనా
చే ఆ సరే సిస్టర్